హలో నమస్కారం
ఆ నమస్కారం అండి ఏం చేస్తున్నండి
ఏమున్నది రెస్ట్ తీసుకుంటున్నాం పజెట్
అవునా తన్నార మర ఆ ఏంకరీ చేసినాం మరి ఇ ప
ద ఆ మటన్ తీసుకోవచ్చన్నా మటన్ ఉండంద అదే విన్నం
అవునా ఏ మటన్ అది మరి
వేరే మట నేనం నేను
అ ఏం కర్రీ వసుకున్నావు నువ్వు
ఆహా వేరే మటని తినడు మేకమటం తింటే గాని మెత్తడి పీసి రావన్న మెత్తడు పీసు తంటా ఇస్తాడు
ఆ
ఆ అదే ని నా సోమవారం అంగదా సోమవారం అని పప్పు చేసుకున్నాం పప్పు చేసుకుంటే నైట్ పదింటికి ఏమో ఉండు నిన్న మా అత్తల లల్ అయింది కొంచెం అదంతా అయిపోయినాక ఉండు
ఆ
అంతే ఆ ఎంత నైటు తొమ్మిది పదయింది ఎనిమిదో తొమ్మిది అయింది ఆ టైం కు తిన్నాం అన్నమాటా నేను పప్పు వేసుకొని ఆయన అదే కి నిన్న అడిగా
ఆ
ఇక అది అట్లనే ఉన్నది కదా అని ఇక ఎపుడో ఫోర్ ఇంటికైమో నేను అయినా ఇద్దరం చేరింత
ఈ అరటిపండు ఇచినవ్ డాడీ మా ఇంటి ముంగడ ముసలామ్మ అట్టి పనులు ఇచ్చింది
ఆహా
మా వోడు అసలే వద్దంటాడు అది కొంచెం బంక బంకా ఉండేయా ఆ చెట్ల మీద పందేనేయి
ఆ ఆ కానీ మా ఇంటి దగ్గర ఉన్న చెట్టుకు అట్లుండపోయేది మంచి చె కాయన మన కొన్నట్టుగానే ఉండేవి
అవును నివ మా కూడా ఇచ్చిరు మా ఫ్రెండ్ ఇచ్చింది అట్లనే ఉంటది సేమ్
ఉమ్ మంచిగా కొన్నట్టుగా ఉన్నాయి అసలు మన తాజా తాజాగా ఇవి కొ ఆ కొన్ని అరటిపండు ఏమో బంక బంకా వుండి గలీజ రెడ్ ఉంటారులే కనిపించి కనిపి హలో
ఆ అవే ఇప్పుడు మనా టిఫిన్ లే కి అవే ఉనాయి
ఆ అది టేస్ట్ ఉ టేస్ట్ ఉంది మా చెట్టుది మంచిది అన్నమాట అది అర్థమయింది మొన్నా వేరే వాల్ ఆగో ఐడి కార్డు వేరే వాళ్లు ఇచ్చిన్రు తిన్నానే ఉనా అనుకుంటే వాళ్ళు డో కొంచెం భద్రులు చేసేటోళ్లని డౌట్ వచ్చి తీసుకోలే
ఉమ్ కాలు మీదప్పుడు ఉంయండి చూడ ఒకసారి
మా కుక్క కూడా దాని చయలు పెడ్తాంది
మీరు మాటనా ఉహుమ్ వచ్చిర మీ పిల్లలు స్కూల్ పోయివచిండా మి
వచ్చిం వచ్చిండు వచ్చిండు సైకిల్ పాటిండు ఆల్రెడీ అప్డేస్ స్కూల్ కదా పిల్లలకు ఏమైనా షాపింగ్కి వెళ్ళ మద్యాలా
ఈ మధ్యలో షాపింగ్ ఏం లేదు కానీ మీషోలో షాపింగ్ చేసినాం మా ఫ్రెండ్ నేను శారీ తీసుకున్నాం.
అవునా బాగున్నాయి శారీస్
ఆ బానే వచ్చినాయి నేను ఒక డీసెంట్ గా మొన్న పెళ్ళి కట్టుకోని వెళ్ళిన రిసెప్షన్ కు వెళ్తే ఇక మా అక్క వాళ్ళ ఇట్లా చూసి బాగున్నాయి బాగున్నాయి నాకు నాకొఒకటి తీపియ రాదు బాగుంది సారీ మీ షో నుంచి బాగా వచ్చింది కదా బ్లౌజ్ కూడా పీట్ వచ్చింది కదా అని అంటాంది అంత అంత బాగా నచ్చింది నటవి
ఆహ శారీ బ్లౌజు కుట్టు వచ్చినట్టున్నది అందుకే మంచిగా అనిపించిందేమో కాస్ట్ కొంచెం ఒక వంద రూపాయలు తక్కువ ఉన్న ఇంకా బాగుంటుందిగా
ఆ అవును
ఊ అయితే మామూలుగా మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంటాయి కదా తీసుకుందాం అని అనుకున్నాను నేను కూడా షాపంగ్కి వెళ్దా అని అనుకున్న
ఎంటిది ఏమో ఆఆ
మగ్గం వర్క్ బ్లౌజ్లు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ ఉంటాయి కదా తీసుందామనీ అని అనుకున్నా
ఆ
అనుకున్నాం కానీ పెళ్ళి అప్పుడు జాకెట్లో మాకు సైజు పెట్టి కుట్టిచ్చినం అది సెట్టు కాలే తీసుకుందాంమని అనుకున్నాం ఇక తీసుకోలే
అ
ఉ తీసుకోవాలి తీసుకోవాలి డబ్బులు టైం కు ఉండట్లేవు టైం కు రాగానే ఒక రెండు కొని పెట్టుకుంటే వేసుకోచ్చు కదా అనుకుంటాను మేము తీసుకునే సరికి పాత మెడల్ అయ్యేదట్టున్నాయి
ఆ
ఉ
ఎప్పుడుప్పుడో బుక్ చేసుకున్నా బ్లౌజ్ అది కుట్టు టైం రావట్లే దాని మీదాకి బ్లౌజ్ తీసుకో సారీ తీసుకోవాలి బ్లౌజ్ మీదాకి అసలు ఎప్పుడు చేసిన అయితే
ఆహా
ఉ మీషోలో చూసిన
నాకు ఇప్పుడు ఎవ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఎవరో ఫోన్ పే చేసి తిరు ఎవలో తెల్వదు హయ్ అని పెట్టీ చేసిర్రు
ఆమె గ్రేట్ ఏ
గ్రేట్ ఎమ్ కాదు
ఆ
ఇప్పుడు వచ్చి ఒక ఆమె ఉంటుంది మౌనిక అని మా ఇంటి పక్కన
అవునా
చెప్పకుండానే కొట్టిస్తుంది అది ప్రాబ్లంలు ఉంద అని కూడా ప్రాబ్లంలు ఉంది కొట్టియాకంటే కూడా కొట్టించాక ప్రాబ్లం అంటే తర్వాతకి దూపి అంటది
అయో
మనం ఏం చేస్తాం ప్రాబ్లం అైననస్ ఉంది అనుకో అయిపోతే మళ్ళీ ఇయాలంటేదలేం కదా
ఆ
అంతకంట ప్రాబ్లం ఊకేమె ఊరిగాఊ పది రోజులకు వెయ్యి పదిహేడు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు అ నాకి ఒకటి తాంటది వాళ్ళ అమ్మతోటి.
ఆ
కొట్టిది ఊక అటు ఇటు వాటిటు ట్రాన్సాక్షన్స్ అయితే ప్రాబ్లమ్స్ రావా వస్తాయి కదా.
ఊహ అటింటి కూడా ఉండద్దు కళ్ళలే కుటిచ్చుకొవద్దు.
అ కొట్ంత అర్ధం చేసుకోకుండా ది నాకు టైం కు లేక నేను ఆ సరే రండు రోజులు మూడుజులు అవుతుంది అని ఎంటన్నా ఒకరు కోడత మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అయ్ ఇప్పుడు ఎవరో నవీనానో చిన్న పేరు ఆ నవీన్. తెలుపూతదిగా వల్ అమ్మె కొట్టది అట్ల కొట్ది అల అమ్ అంద వేల తోటి
దొరితే వాళ్ళవి ఏయా అకౌంట్ లోఉంటాయా అంటే అడుగు
నన్ ఎమరి ఎప్తది కొట్టద్దే నాకు
ఏమన్నా పనినికికిల్లదా ఊక అల్లా మమ్మీ నడుగుతి వాళ్ళ అమ్మని అడుగుతాద
ఈ మాది అ అర్థమయందటా కానీ అదే అంటే వందపా ఎత్తదే కా చేర్త పాట చేయనాంటాది ఏం పనిచేస్తలేదు అవు
అంత ఘోరమా మరి ఆమె ఏం చేస్తది వాళ్ళ ఆయన ఏం చేస్తారు మరి.
వాళ్ళ ఆయన చనిపోయిడు వన్ ఇయర్ అయి దగ్గరకు వచ్చింది గానీ ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేరిపోయేది ఇయుతేనే కూర్చునేది ఇప్పుడు ఆయన ఉన్నా లేకుండా ఒకట ఎట్లా అంటే అతనే ఉండేది అనమాట.
బానే ఇళ్తాన మరి ఆమె దీంట్ ఖర్చులకు దానికి దీనికి ఎట్లా మరి ఇబ్బంది కదా నాకు
ఇబ్బందికి మళ్ళ అమ్మ వడ్డిస్తుది కదా పది రోజు వెయ్య పదిహేను వందల రెండు ఒకసారి మూడు రోజులక ఒకసారి. కొట్టతనే ఉంట ఇదే బని ఆ
ఎన్ని డబ్బులా మనకైతే అట్లు ఇచ్చట లేదు. లేన లేరు
ఏవ్వలేరు ఒక్కసారి కొడడాానిక ఇబ్బంది పడతారు ఇ రోజు కొడతాలంటే ఒకళు కొడతాం.
అవును ఏదో ఒక పని చేయాలి అలాంటి అలాంటిళ్ళక్కలు ఉంటే సరిపోతది
సరిపోతుది ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పల్లలు పెట్టుకుని మూకలు కొటిస్తాంటే వాళ్ళకు సింగినట్ జాబ్ అది ఉంది బొగ్గు బాయ్ జాబ్ అయితే అది పింంచిన పడతాడీ అంట ఎతేేపు కన్యా మ సారా బ్యాస సారుేస్తుది పోతు కొట్టింది సర వస్తుది పోతుంది కొట్టి నా పైసలు దానిట్లో దీనిట్లో అని ఇ అడుగుతా అంటే నిన్న ఫుట్బాల్ కాగావాలంటే అంట మాంట్లో ఓటిచ్చ పోన పయైన
ఆ చెప్పు కొటిస ఉంటదుతే
ఊగా వటిపిస్తనే ఉంట అది అదే పనకు ఉ మళ కొతంద తన చయి మాట తెల్సా పైసలు ఆటి ే ఇల్ కసన మన్నం ఎడుకలదిత్తది మ పని పోమంట పనికి నేను ఎందుకు పోదా నాకేం అవసరం అంటది పనిపోదు హూ
ఈ పైసలె వతానిక పనికెందుకు ఏం జేయకున్న అవసరంలెదు అలాంటోలు మనళ్ళాంటోళ్ళకి ఇబ్బంది ఏదో వర్క్ జేయాలి ఏదో జేయాలి చేయాలి అంటే మనకే వర్క్ గట్లేదా ఇదవగా ఉన్నోళ్లు కాదాయె అత్తగారున్నోళ్లు గదాయె మనకు తా తా
ఎంత ఇబ్బంద అంటే మా ఇంట్లో కనీసం రూపాయి లేదు
ఊ
ఇప్పుడు మాతమ్మొళ్ళకు గుడి చేయాల్నన్నాంట ఇల్లులూ ఎంతెంత బడతయో ఏం బడ్ తయో ఇంట్ల రూపాయి లేదూ అసలు ఎట్లనో ఏమో అసలు ఊ ఘోరంగున్నది పరిస్థితి
ఆ ఎట్లా మరట్లైతే లే
ఏం జేస్తడో ఎట్లా జేస్తడో ఈగా
వాళ్ళని అడిగి తెలుసుకోపోయిరు మరి ఎవాళ్ళికన్నా ఉన్నాయె అట్లా ఇట్లా
ఆ అడగాలె గనీ అసలు నన్ అదే ఏం క్లారిటీ లేదిం స
ఊహు గుడిషైతే తక్కువ పడతాయి గానీ రేకులైతే మనిషికి షెరీ పదివేలదాక బాడతాయి మీరిద్దరా ముగ్గురా
ఇద్దరే ఇద్దరే గనీ గుడిసె గాదు రేకు కుల్లె మళ్ళ గోడ కూడా కావల్నట
వామొ అట్లైతే ఎక్కువైతదమో డబ్బులెక్కువై
మకా
చిన్న సెట్జెయల బాగా పేద్దగాకుండా ఒక రెండు మంచాలు పెట్టాటు సట్ జెతే అయిపోతది
గట్లనే అంటారు అట్లనే అంటారు గానీ మాకు ఏం అర్థంగట్లేదదే అట్లైనా కూడా తక్కువ కావు అయితే మేము అన్నాం కదా మర్ పోత్తుల బర్రున్నది గదా బర్రమి బార్రమ్మితె ఇరవై ముప్పైవేలోత్తయ్ గదా ఊర్లో బర్రున్నది దూడ బార్ న్న మాకు
ఆ
అవి ఉన్నాయి కదా అవి అమ్మి తీసుకుందాం అనేసి ఆ డబ్బులు వత్తగా డబ్బులు పెట్టి తీసుకుందాం సమానం ఇట్క పిల్లలు పోళ్లట కట్టెలు పెట్టుకుంటారు అందరు అలాక్కడ పోళ్లుు కానడు సిమెంట్ పొల్లు
ఆ సపరకా పొత్తులేది ఉన్నది కదా బర్రద అమ్మండిగా
చేయాలె